హలో ఆ వినిపిస్తుంద్రా
నీకొక విషయం మీ అప్ద్దాం అనుకున్నా మచ్చ ప తర్వాతి
ఆ
ఆ
ఎనచేస్తున్న
అంతే అది పోలి ఏం చెయాలి అని లేదు మా అబ్బుంది మరి ఆడ పడ్డదా
ఆ ఇక్కడ వాడి ఇంద అందు క్యాకడ మ భూంది అంత
లా అలవాడతి పడు చ్చ అయితే మేము పేపర్ పబ్లిష్ చేసినాం కదా
హా
అయితే ఫస్ట్ పబ్లిష్ చేసినాం కదా పేమెంట్ అయిపోయింది మళ్ళా రిటర్న్ మెయిల్ రావాలి వాళ్ళ దగ్గర నుంచి మనం ఎడిటర్స్ కి మెయిల్ చెయాలన్నమాట కాపీ రైట్ ఫామ్ అంటే మాకు ఎట్లాంటి కాపీ రైట్ కాగానీ అట్లాంటి ఏమి ఉండదు అట్లా ఇట్లు ఉంటాయి కదా కొన్ని రూల్స్ ఆ కోపీరాయిట్ ఫార్మ అట్లో చేసినాము ఆ సర్ దాంట్లో నుంచి వెళ్ళి స మెల్కి వస్తంది అనమాట యాక్చువల్గా ఇ చేసినాం చేసాం రిటర్న్ మేలు వస్తలేదు ఇక ఏం వస్తలేదు ఇక వేరే ఫ్యాకల్టీ సార్లుండి అసలు ఆ జర్నలే లేదు అంటు్ర మాకు భయ అవుతుంది ఇప్పుడు మేము అదిగా అక్కడ ఉంది దాని కింద ఒక నెంబర్ ఉంద అన్నమాట అయితే ఆ నెంబర్కి చే ఎత్తులేడు వాడు ఫోన్
ఓ
అదే భయం అయితుంది ఎట్ల ఏంది పేపర్ పబ్లిష్ ఏమైతది అని మండే వరకు చూస్తా లేక్పోతే ఇగ బొక్క అయితే బొక్క అయితే ఐదు వందలు
హ అహ ఇప్పుడదయితేనే మీ ప్రాజెక్ట్ సక్సెస్ అన్నట్ట దానికి దీనికి సంబంధమా
ఆహా లేదు దానిక్ సంబంధం ఏం లేదు మనం ఒక పేపర్ పబ్లిష్ చేస్తున్న ట్టు చేపియడం అంతే ఆ అదే మనీ పెట్ న్నాం గది బాధ ఈ ఇంకా బయట టూ థౌజండ్లు ఫిఫ్టీన్ హండ్రెడ్లు
అవును
హెట్ఒడి ప్రైవేట్
మేజర్ ప్రాజెక్ట్ పెట్టుకుంటే సరిపోదా అ చ వైదేహినికి ఎం తా
అన్నీ కత్తల్ పడుతుంది చెప్తలేనా ఏ అవుసరమా అన్ని పైసల్ ముల్గా తెల్సా మానస నాకైతే ఎన్ని పైసలో అసల్కి ఇప్పుడు పిచ్చి లేస్తుంది. ఇప్పుడ్ ఎగ్జామ్ ఫీజ్ కట్టాలి. ఆ ఫ్యా ఆ ఇప్పుడే మంటడు. హెచ్ఓడి ఆ ఇంటర్నల్స్కి ఈ టెక్ నోజిల్ మనీ గడ్తనే సైన్ పెడ్తడట. ఏ
ఓ దేవుడా ఆహా సరిపోయింది బానే లింక్ పెట్టిందిగా
త్తాంది కదా చెత్తామే మరీ
మాకు ఫేర్వెల్ ఉంది ఇంకా
ఆ ఇంకా అది గుడుంది మాకు నీక్ తెల్వదు. మల్లొక రెండు వేలు మా మమ్మయితే తిట్టనే తిడ్తది నన్ను ఏంది పైసలన్నీ అని ఏంది పైసలన్నీ ఆ ఫీజా ఫీజ్ ఏంది అసల్ ఎడ్నుంచి వత్తయి అనుకుంటాన్రు మీరు పైసలన్
వాళ్ళక్ అర్థం కావు కదా ఇవన్నీ అ
ఆడ కట్ ట్టక్ పోతేనేమో ఏవేవో బ్లాక్ మెయిల్లు
అడిగితేనే నాక్ ఎట్లనో అనిపిస్తుం తెల్
నిజంగా సన్ మళ్ళా రీచార్జ్ చల్లగుండ మూడు వందల యాభై రూపాలు చి ఆ మూడు వందల యాభై భై రూపాయల్ ఏస్కోకపోతేనేమో నె ట్ రాదు. నెట్ రాక్పోతే ల్యాప్టాప్ ల్యాప్ టబు బ పన్ జేయ్యదు ఐ అయ్యో ఇదే బాధ అయితే నేను ఈరోజు మెమో తెచ్చుకుదాం మని బోయినా ఎగ్జామ్ బ్రాంచ్ కి బోయినా అయితే వాడు నాటూ టు మెమో లేదంటడు మిరో
టూ టూ మెమో ఇంకా తీసుకోలేద్ ఆహ్హ్
నేన్ టూ వన్దే తీసుకోలే అయితే టూ వన్దే ఉందమ్మా టూ వన్దే ఇచ్చింది నాయ్ గ అయ్యా అనుకుంది ఇగ అప్పుడు బోతే నేమో రాలేవు అన్నాడు
ఆహ్ అంటే అందరికి వచ్చినాయా
ఆహ్హ్హ్హ్ ఉంది అంట మరి నాది లేదని అంటుండు నాది ఏమై ఏమో నాకు ఇంకెక్కువ భయమయితాంది
ఏ ఇటు ఒతే తీసుకున్నప్పుడు అయిన వాళ్ళు సైన్ వెడ్తారు సైన్ వెడ్తావ్ కదా ఇక్కడ తీసుకుంటే
దే అదే నేన్ దీస్కొలేచ్చా అవున్నమ్ మర్ నువ్ దీస్కోలే నేనేగా తా అంటున్నారు హ్మ్ సరే తీయ్ మీ మామ్నీ ఆహ్హ్ ఏం చేస్తాం మరి వాళ్ళే ఇయ్యాలి వచ్చిందైనా
కంగారే మేడం హ్మ్ స
ఇగ తెచ్చుకున్నా ఎప్పుడు పోయినా గాని ఎగ్జామ్స్ చ్చట్లో బోతుందా వాళ్ళు ఎగ్జామ్స్ టైమ్ లో బిజీ ఉంటార్ గదా ఇగా ఏ ఇప్పుడు ఖాళీగా ఉన్నా గదా అనేస్. చ్చిపోయినా ఓ ఈ రోజు న అహ్ మా ఫ్రెండ్ వాళ్ళ గైడ్ ఎత్తలేక చచ్చినాం కాపీ రైట్ ఫామ్ సైన్ జేపియ్యనికి. ఆయన ఎటెటో వెళ్ కాదు కింద క్లాస్లు లో ఉన్నట్ ఇగో లంచ్ తర్వాత నించే క్లాస్ క్లాస్ అంటారు ఆయనంట టెక్నోజీల్ కోఆర్డినేటర్ అట ఓహ్ దేవుడయ్ గాయనన్ వెతుకుంటు ఎతుకుతా బోయినా నాకే గనబడ్డడు ఊగక్కడున్నాయ్ గా దబ్బ దబ్బదీస్ రెండువేల అవి చెప్పుదెగిపోయింది బరాబ్ వాళ్ టైమ్కి నాచెప్పుల్ వెసుకున్నావ నా చెప్ ప్పులిత్తా ఫస్ట్ పోయి సైన్ చేపిచ్చక రా నువ్ నా ఇద్దరు ది అని ఉంటాయి ఇవ్వి అని ఆహా లేదు గామెనే ఎట్లనా అట్ల పెట్టుకుంది పాపం ఎట్లా పోయిందో ఏమో ఇగ నా ఇజ్జత్ దీయనీకే ఉంటాయి ఇవ్వి అంటాందిగా మరెట్లు ఎప్పు గట్ల ఇప్పటికదెన్నో చెప్పుల జత తెలుసా పది పదో చెప్పుల జ టంది ఒన్న
టెవ్ మరిందుకో ఒకసారి మన్ చి గొనచ్చు గదా
ఆ యామకి దొరికే అవి అయితే కొన్నది పె పెటింది పెట్ందరా ఫు బానే పెట్టటింది పైసలు కానీ అవి ఏం చి తరికి పైనా హిసిరిపోది అది కూడా నిరోజిన ఈ రెండు మూడు రోజులే హై స్కూల్ వచ్చింది నేను అన్నా నేను అన్న హైదరాబాద్ కి పోయినప్పుడు నేను తెస్తా నాకు చెప్పు అన్నా నేను మొన్న ల్యాప్టాప్ తెచ్చుకని పోయినప్పుడు ఫోన్ చేసినా ఆ హ హిల్స్ ల ఫ్లిప్ ఫ్లాప్ కింది తరిగిపోయింది అయితే నేను ఉన్నా అన్నా కదా నేను హైదరాబాద్ పోయినప్పుడు ఫోన్ చేస్తా అన్న చేసిన చేసినా ఇక మ తేవాలా అని అడిగితే ఏ వొదలే ఇప్పుడు అని అన్నది వంద రూపాయలు వంద రూపాయలుకిస్తే ఆడా
టైం కు లేవు కావచ్చులే పాపం ఆ తర్వాత ఇస్తుదను
అదే అన్న అన్న ఏం వద్దులే అని అంటాను సరే తి నీ ఇష్టం నీకే అంతున్నప్పుడు నాక్ ఎందుకుని తప్పుడు ఎత్తుకున్న
ఇది తెద్దాం అన్నావ్
హ్మ్ ఆహా
ఈమే జవుతాన్నట్టే కదా ఎగ్జామ్స్ కి నిన్న మిసేజ్ చేసింది కాల్ చేస్ నవ్వరేయన్ అడుగుతాంది
ఆహా ఇగో వాంతింగ్స్ అయినాయట హెల్త్ డెక్ వొచ్చిందట చెప్తాంది ఇంతసేపు చేసినా ఆ ఫుల్లు కు అయితే ఈరోజు ఉ ఉపవాసం అంట అది ఏంటిది ఫ్రైడే అని మొత్తంకే ఏం తినలేదట పొద్దునుంచ్ అయితే మధ్యాహ్నమే చేస్
ఈ రోజు ఎగ్జామ్ ఉందంటనా ఎగ్జామ్ ఉందం ఐ రోజు నువ్ ఇంకా రాలేదేమో అనుకున్నా నేను నేనే చేద్దాం అనుకున్నా కానీ
లేదు నేనే నీక్ చేద్దాం అనుకున్నా నాకు ఇగ ఎవరికో ఒకరికి చేయబుదైంది ఇగ మా ఫ్రెండ్ కి చేస్తేనేమో ఆమె అటు ఎడికో పోతా అందటా ఇంగ సరే తీ అని సప్పుడు సేయక కూకున్నం నేన్ లైట్ తీసుకున్న ఎవరి
కాలేజ్ లేదా ని ఆ
అవునా నేను నువ్వు కాలేజీకి పోయి ఉంటావేమో తీ అని ఆమెకి చేసినా ఆమెకి చేస్తే మనకి హెడ్డేక్ వస్తుందని వాళ్ళ ఫ్రెండ్ హాస్టల్లో పడుకుందట అయితే వాళ్ళ ఫ్రెండ్ ఆయిళ్ల్ పెట్టిందంట హలో కీర్తన నేను వాళ్ళ ఫ్రెండ్ ని ఆ ఎమంటరు ఆమెకి హెడ్ వస్తుందని పడుకుంది అని చెప్తాంది అయ్యో అవునా సరే అని నేన్ అన్నా నా ఈగా తర్వాత మళ్ళ ఫోన్ చేచినా బ్యాలెన్స్ లేదా టీగ
ఆ
వామిటింగ్స్ అయితున్నయి ఇట్లా అంటే ఏంటి ఏదో ఒకటి అయితుంది మంచిగ చూపిచుకోరాదు అని నేన్ అన్నా ఒకటే దగ్గుతాంది మ
అయ్యో
త్రీకిి లేసిందట ఇన్నవా ఎగ్జామ్స్ అని నువ్వు ఎందుకంత స్ట్రెస్ తీసుకుంటున్నావ్ ఎగ్జామ్స్ కి నార్మల్ గా చదువు ఎంత చదివినా గంటే లై తీసుకో గంతగనం ఎందుకు అని నేన్ అన్న
ఎందుకు తీసుకుంటుంది అంటే ఈరోజు ఎగ్జామ్ పోయొచ్చి పడుగుందంటనా
ఆ ఇప్పుడు రా వచ్చుడొచ్చుడే వాంతింగ్ అట
ఒయ్యో
హ్మ్
అ మిడ్స్ ఎ కదా ఇప్పుడైతే
ఆ మిడ్స్ ఎ అ పొయినియ్ అంట ఇక ఇక ఏమంటుంది ఎగ్జామ్స్ ఏప్రిల్ టెన్ కి అయిపోతాయి ఇగ సెము దాని నెక్స్ట్ డేనే నేను గేట్ స్టార్ట్ చేస్త
వామ్మో ఎంట్రా ఇమె అసలు కాదు ఇగో హెల్త్ అట్లుందా ఎగ్జామ్స్ అయిపోయినయ్ కోంచెం రెస్ట్ తీసుకుంటా అని లేదు దాన్ని
లేదు అదే కదా ఆహ ఇప్పటికే ఇంత స్ట్రెయిన్ అయితుంది కొంచెం బాడీ ఇప్పుడు రెస్ట్ కావాలి కదా
వామ్మో మరి గింత డెడికేషన్ ఎ ఎక్కడ జూడ్లే
డెరికేషన్ కాదది యా ఏందది ఇక ఆగాం నేనైతే హ్యాపీ బర్త్డే ఆగం మన వెళ్ గుడు మళ్లీ ఇకపోతే నిజంగా మరి ఎందుకు అట్లే చెప్పు అసల్కి అంత ఘనం తీసుకోవద్దు నాకే పిచ్చిలేస్తుంది
కద్దా గీ ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తేనే పిచ్చిలేత్తాంది
ఏ గమే గమె ఎవరో సచ్చిపోయిందట గదా మనం ఈఎంఆర్ ఆమె నాకు నిన్న
ఎవరామే
ది కానా ఎవరో బైక్ పైన మూతుంటే షాక్ అయినా తెలిసారా అసలు లైఫ్ కి గ్యారెంటీయ లేదని నాకు నిన్న చె ఎట్లనో అనిపించింది తెలుసా ఇన్సిడెంట్ వినంగానే అయితే లైఫ్ కి గ్యారెంటీ ఉందా ఈ రోజు ఉన్న మా ఈ రోజు మంచిగా ఉన్నోళ్ళు అ ఏమన్నా అయితే అసలు ఏంది అన్నట్టుగా అని అనిపించిది తెలుసా ఆ అబ్బాయికి ఆ అమ్మాయికి సమ్మందమే లేదు ఆ అబ్బాయికి సం అమ్మాయికి సమ్మందమే లేదు అసలు ఆమె వల్ల ఆయన చచ్చిపోయినా ఆయన వల్ల ఆమె చచ్చిపోయినా అనేది తెలుస్తలేదు తెల్ బ్బ పాపం వాళ్ళ నానమ్మ చూడం పోతుంటే అట్లందంట సచ్ నేనైతే నిన్నావన్నీ ఎందిది అనుకున్నా మన కాలేజ్ ఆమె అని నాకు తెల్వదు ఏ నాకు ఎట్లనా అనిపించింది నిజంగా అది వినంగానే
నీకు అప్పుడు చెప్ అవ్వలేదని మావిరించి చెప్పిన
స్టోరీలు స్టేటస్లు సౌమ్య కూడా పెట్టింది మిస్ అండర్స్టాండింగ్ చేసుకోకండి ఇట్లా ఆమె మంచిగా చదువుతది అట్లెట్లఅన్ అేది నేవరో వాళ్లకు వాళ్లే చదువుకున్నార అన్ తీ ఇట్లా అనుకోలే అసలు పాపం
చేస్తా